ఏం జేస్త్ నేనా ఇప్పుడే పనైపోయింది ఖాళీగా కూస్సున్నా
ఉ విన్పిస్తుదా నా వాయిస్
ఆ వినవడ్తుంది
ఉహు ఏం చేస్సాన్రు ఖళీన
ఖళీగనే కూర్చున్నారా అయిపోనయ మీ పనులు
అయిపోయినై ఇంత ముందే ఐ చనా కొట్టినై ఇవాల్నే చల్లబడింది కొంచెం
ఆ మాగ్గూడా ఈరోజు వాతావర్ణం కొంచెం చల్లబడ్డధీ ఆ కొద్దిగా వర్షం వచ్చింది మాకు మా దగ్గర ఈరోజే లేకుంటే రోజు ఫార్టి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఎండలు
మాగ్గూడ
ఉమ్
వర్షమేం అంటే ఒచ్చింది వర్షం ఒక టూ సెకండ్స్ ఇట్లా అచ్చి అల్కి ఎళ్ళిన
ఎల్ మాకొక హాఫ్ అన్ అవర్ ఒచ్చింది
అంతేనా ఇక్కడ చానా గాలి వచ్చింది చానా
ఔనా
ఏం తిన్నారు
ఈరోజు టమాటో పప్పు వంకాయ కర్రీ చేసా అంటే ఎండాకాలం కదరా కొంచెం అది పచ్చి పులుసు పచ్చిపులుసు అంటే ఐడియా ఉందా ఆ ఆ ఆ
అదేనాండి
అదే లేదు లేదు చింతపండు తోటి పచ్చి పులుసు చేసా
అది నానబెట్టి వేస్తారు
అవును మీరెట్లా చేస్తారా
మే మే అంటే మనకు గావాల్సినంత తగినంత తీసి కొని దాన్ని కాసేపు నానబెట్టి అట్ట చేస్తాం కదా అట్లా చేసి సేమ్ ప్రాసెస్ ఫోన్ కేస్తారు జూడు
అవును మేం గూడ అదే నానబట్టి పోసాం పోన్కేస్తం ఒక్కొక్కసారి కొంచెం వేడి కూడా చేస్తాం మరిగిస్తా అన్నట్టు
ఆ మమ్మీ కూడా అట్లనే చేస్తాది మరిగించి కొన్నీ ఆనియన్స్ అయినా మిరపకాయలు కలవాల్సి వస్తే ఏస్తారు
అవునా ఏం చేసిండ్రూ ఒ కూరగాయలు
ఇవాల్నా ఇవాళ మైసూర్ పప్పు
ఉమ్ ఔనా ఏంటి ఏటన్న పోయింద సమ్మరి
సమ్మర్ ఏట్టు పొల్లె ఎండకి పోదాం అనుకున్నాం గుడికి కన్విగా కుదరలే ఎండకి
అవునా
ఇప్పుడు పోదామంటే వర్షాలుంటాయి మళ్ళా
అవును ఏ ఇప్పుడు ఏం ఉండవు నా ఉండవు అమ్మా ఇప్పుడు అస్సలు వర్షాలు ఉండవు ఇంకా జూన్ జులై రావాలి వర్షాలు రావాలంటే కాకపోతే అడపా దడప మధ్య మధ్యలో వస్తుంటాయ్
అవునండి
ఆమ్
ఇంకా ఏ మీరూ ఏటేన్న ఎల్లిరా
ఆ నేను ఎల్లిన్రా మోన్న మా పాప ఇకా స్కూల్ స్టార్ట్ అయితున్నాయి గదా స్కూల్ స్టార్ట్ అయితుందని వచ్చినా ఉమ్
మేము కూడా వె అంటే వెళ్ళినాం అంటే టూ ఒక రెండు రోజులు జుజురు పోయినాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రెండు రోయి వదిలేసి నేను మమ్మీ పోయినం ఉన్నాం వచ్చినాం ఇగ ఈ హాస్టల్ పోవాలి అనేసి
అవునా
ఉమ్ ఎండ ఎండలు లేదా మీ సైడ్ బాగా
హలో
ఆ ఎక్కడంటే ఏదన్న దేవస్థానం వెళ్ళలే కదా
దేవస్థానమా వెళ్ళలేదు పోదాం ఆ వెళ్ళలేదు ఉంది పోవాలి నెక్స్ట్ వీక్కు అన్నా
అవునా ఎల్లిండ్రా ఎప్పుడనా తిరుపతి
తిరుపతి అసలే పోలే అది స్వామి వారి పి పిలుపు కూడా వస్తా లేదు
ఉ
అక్కడ పోవాలని చానా మా ఇంట్ల అందరికి చానా ఉంది కానీ ఇక కుదరట్లే
అవునా నేను వెళ్ళీన్రా ఒక ఫోర్ట్ వెళ్ళిన ఫోర్ టైమ్సో త్రీ టైమ్సో మామూలుగా దర్శనానికి వెళ్ళిన ఒక ఒకసారెమో ఏంది సేవకి వెళ్ళిన
సేవ
టెన్ డేస్ ఆ టెన్ డేస్
అదృష్టం ఇది మరి స్వామి వారి సేవకి వెళ్ళిన అంటే
ఇగా అదే స్వామి విలు కోడితే పోవడం అంతే
అంతే మాకు ఇంకా రావట్లేదు ఇగ
ఉ
మా మమ్మీ వాళ్ళు అంటుంన్రు నువ్వే నువ్వే వ్వో మీ ఫ్రెండ్స్ తో నువ్వు మేము రాలేము అ అంటుడ్రు
ఆ అట్లా ఎట్ల ఉంటది మమ్మీ వాళ్ళు ఉంటే కొద్దిగా బెటర్ ఉంటది కదా
ఉమ్ బాగుంటది వాళ్ళు కూడా చూసినట్టుంటది మనం కూడా చూసినట్టు
ఉమ్ అదే మమ్మీ వాళ్ళు ఉండాలి పక్కకి వాళ్ళు లేకుండా పోరాదు
అదేగా ఆ ఫ్యామిలీతోని పోతే మంచిగా ఉంటది టెంపుల్స్ కి
అవును కదా ఇంకా ఎప్పుడైనా వేములవాడ వెళ్ళిండ్రా మరి
అ వేములవాడ చాలా సార్లు వెళ్ళినాం ఇయర్లీ వన్స్ పోతాం వేములావాడ కొండగట్టు నాంపల్లి ధరంపూరి
ఉ
రీసెంట్లీ స్వర్ణగిరి పోయినాం
స్వర్ణగిరి పోయింరా
అంటే ఆ బాగుంటది ఏప్రిల్లో
స్వర్ణగిరి పోయిన్రా ఎంతార టికెట్ ఎంత స్వర్ణగిరికి లోపల ఎంట్ర్రి
యాభై రూపాయలు ఉంటది మూడు వందలు ఉంటది ఐదు వందలు ఉంటది
ఆ ఎన్ని ఆవర్స్ చూడోచ్చు
ఎన్ని హౌర్స్ అని ఎం ఎన్ని హౌర్స్ అని ఏం ఉండదు మనం ఎంతసేపు అంటే అంతసేపు ఉండొచ్చు దర్శనం అయినాక
అవునా బాగుం
ఇష్టమా ఆ చాలా బాగుంటది ఎంతా దేవుని ఇగ చూస్త్ అంటే అక్కడ ఇగా ఎట్లా గర్భగుడి కాడ ఎక్కువ ఏ టెంపుల్ కూడా ఉండనివ్వరు కదా దర్శనం చేసుకొని బయటకు వచ్చుడు ఒక ఫైవ్ మినిట్స్ కానీ
ఆ నీళ్ళలో ఉంటాడు కదా స్వర్ణగిరిలో
అది బయటా అది బయటా అంతే అది డెకరేషన్ పర్పస్ ఆ అంతే అది జ జస్ట్ డెకరేషన్ పర్పస్ అక్కడ ఫొటోస్ దిగుత తారందరు మెయిను గర్భగుడిలో గు దేవుడు ఉంటాడు వెంకటేశ్వర స్వామి పెద్దగా ఒక చెట్ ఒక చెట్టు అంత ఉంటాడు పెద్దగా పెద్ద చెట్టు అంతా సరిపోవు కళ్ళు హ్మ్
నేనూ స్వర్ణగిరి ఎప్పుడు వెళ్ళలే అమ్మ
వెళ్ళండి టైమ్ ఉన్నప్పుడు చాలా బాగుంటా
అదే వెళ్ళాలి అనుకుంటున్నా పోయినసారి అనుకున్నా ఒకసారి స్వర్ణగిరి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళిన సురేంద్ర పూరి ఉన్నది కదా
చురేంద్ర పూరి అది ఎక్కడా అంటి లొకేషన్
అదే యాదగిరి గుట్ట
అవునా
యాదగిరి గుట్టగనీ మొత్తం మనకి పద్నాలుగు లోకాలు అక్కనే కనపడతాయి తెలుసా
బాగుంటదా
ఎంత బాగుంటదంటే అంత బాగుంటది మనము చనిపోతే నరకంలోకి ఎట్లా పోతామో పూజలు చేస్తే మనకి ఏం పుణ్యం వస్తది మనకి ఇప్పుడు కైలాసము ఆ తర్వాత యమ లోకము అన్ని లోకాలు పద్నాలుగు లోకాలు అక్కడే ఉన్నాయి
వావ్ అదే చూసా నేను రిస్ మన యూట్యూబ్ లో చూసా సురేంద్ర పురి
ఆ సురేంద్రపురి ఉన్నంత తా మంచిగా ఇంకేది లేదనిపించింది ఒకసారి చూసినా చానా బాగుంది అప్పుడే టికెట్ మాత్రము త్రీఫిఫ్టీ ఎమో ఉండేది ఇప్పుడు ఎక్కువయింది కావచ్చు
అమ్మో అందుకే దాని గురించి ఎక్కడ చెప్పరు అంతగానమ్ అనేసి మ్ యాదగిరి పోయిన్రా అంటిీ యాదగిరి గుట్టకి ఏళ్లిన్ర
ఆ వెళ్ళిన్రా చానా సల్ వెల్లిన
మ్ హు మేమ్ స్వర్నగిరి వెళ్ళినం కాని ఆ రోజు టైం సరిపోలే ఈ యాదగిరి కెళ్ళలే వచె ఈసారి పో త్రే ఇగ మళ్ళ
అక్కడే కదా యాదగిరికి దగ్గరేనా
ఆ దగ్గరనే అంటే ఆ దగ్గరనే అంటీ దానికి సపరేట్ బస్ ఉన్
కదా ఆ యాదగిరిగుట్ట కాడ సు సురేంద్రపురి దగ్గరే ఉంటది అన్నట్టు ఇగ కానీవు చాన అంటే చానా బాగుంటాయి తెలుసా వాళ్ళు ఎట్లా చేసిన్రో కైలాసం ఉన్నట్టు యమలోకం ఉన్నట్టు టు భూలోకం ఆ త్రేతా యుగము ద్వాపర యుగము అన్ని యుగాలు అన్లా మళ్ళీ విత్ బొమ్మలతో సహా
అన్ని స్టాచ్యూస్ ఉన్నాయా అంటీ ఇట్లా అన్ని ఇట్లా మన నాంపల్లి దగ్గర ఉన్నట్టున్నాయా
ఆ ఆ బావున్నా ఆ విగ్రహాల టైప్ అట్లండి
ఉమ్ హు చూడాలి అయితే చాలా మనం చూ చూస్తాం
చానా అంటే చానా బాగుంటది
రేప్ వెళ్తే రెండు అయితయి సో యాదగిరి ఇంకా ఏం లేదు ఇక్కడికెళ్దాం అనుకుంటానమ్ మందమర్రి దగ్గర కామాక్యమ్మ ట్ టెంపుల్ ఉంది గదా
అవును
తెలుసా మీకు
తెలుసు తెలుసు గనీ నేను గూడ వెళ్ళలేదురా ఎప్పుడు
ఆ అక్కడికే వెల్దామని అన్ అను కుంటాన్నాం మమ్మీ, నేను, డాడీ మేం అనుకున్
మా అమ్ మా పాప అక్కడే ఉంటది మా పాప అయితే వెల్దం వెల్దం మమ్మీ అంటుంది గని వెల్లుడయితలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే కారణం ఏంటంటే రీసెంట్లీ మా ఆయన జనిపోయిండు ఒక సిక్స్ మంత్ అయింది ఒక వన్ ఇయర్ దాకా వెళ్ళ గూడదు గదా అందుకే ఆగిన నేన్ మా పాప వాళ్ళు వెళ్ళిన్రు కని నేను వెళ్ళలేదురా ఉమ్ ఊమ్ అవును
అదే అయినా ఇంకొక సిస్ సిక్స్ మంత్స్ అయితే వెళ్ళొచ్చు ఆ అ ఏ ఎలా ఎలా జనిపోయిండు ఆంటి
అదె మా పాప వాళ్ళు వెళ్ళిర్రు అంటది కా అమ్మవారు కామాక్ష అమ్మవారు చానా బాగా ఫేమస్ ఎక్కడెక్కడోల్లో వస్తుండ్రు మమ్మీ అంటుంది అయిన ఇగ వెళ్ళడం కుదరలే
అవి రెండే ఆ కామాక్యమ్మ టెంపుల్స్ రెండే ఉన్నయాంటి అస్సాం ల ఇంక్ అసాం లొ మెయిన్ది ఉంటది దానికి సేమ్ అట్ల ఇక్కడ కట్టిండ్రు చిన్నగా అంతే ఈ రెండు తప్ప ఎక్ ఇక్కడ ఎక్కడ లేెవ్వు
ఉమ్ హు అదొకటి చూడ్లేదురా చూడాలే ఎప్పుడు మందమర్రి బోత పాపక్ ఇక్కడే ఉంటది గాబట్టి పోతగనీ ఇగ చూడడం కుదరలేదు పోయినసారి ఈసారి ఇట్లా ఇట్ల ఒకటి ఇది అయింది గాబట్టి ఇగ వెళ్ళాలే ఇగ
ఎం గాద్ దగ్గరనే గాబట్టి చూడొచ్చులే ఎప్పుడైనా ఎ ఉమ్ ఇంక అక్క అక్కన్నే ఉందంటున్నరు గదా ఇంక మీకింకా ఏం టెన్షన్ ఉండదు
అవునవును అక్కడే ఉంటది ఇంకేమ్ విశేశాలు
ఇంకా ఏం లేదు ఖాళీ ఇంత మంచ్ మీకేమైనా హెయిర్ ఫాల్స్ టిప్ టిప్ చి తెలుసా ఫుళ్ళు వోతుంది హేర్
ఏ పోవట్లే అంటాండ్ లేదురా ఉమ్ ఓకేనా ఉండనా
ఓకే ఆంటీ
ఓకే